హలో
రండి
బోండాలు తెచ్చు హలో హలో
హలో
హలో బాగున్నారా
ఆ బాగున్నాం మీరు బాగున్నారా
ఆ బాగున్నాం
ఏం చేస్తుడ్రు
ఏం లేదు మీరేం చేస్తూరు
ఖాళీగా నే బయట కూర్చున్నా
అవునా
ఉ తిన్నారా
ఆహా లేదు
ఉమ్మ్ ఏం చేస్తున్నారు మరి విషయాలు
ఏం లేదు వట్టిగానే నైట్ అయిందియా అ ఒరిజినమ్ ఉ
ర
చినుకులు చినుకులు పడుతుంది మా సైడు మీ సైడు
మా సైడ్ మెరుపుల్ వస్తు
అవునా ఏం చేస్తురు
మాదివాల మల్ మే కర్సద బెని మీది
ఆ మాద
టమాటో
ఉ
ఏం జేసీరు ఇం ఇంకేం ఇంకొక వన్ వీక్ మ నుంచి స్కూల్ స్టార్ట్ అంట కదా వెళ్తాన్దా స్కూల్ కాలేజ ఇంటరా ఉహ్ ఇంకేంది నాది నేను బి ఫామ్ సెకండ్ ఇయర్ స్కూల్ అను కున్నారా
ఆ అట్లనే ఉంది మీ వాయిసు చిన్నడు చిన్నపిల్లల లెక్కనే
అందరు అదే అంటరు ఆల్మోస్ట్ అందూ ఇంకా స్కూల్ అంటే నేను కూడా అట్లనే కనబడతా చిన్న పిల్లలాగానె
ఆ ఆ
మీ అందరు ఇంకా స్కూల్ ఇంకా స్కూలే అనుకుంటారు అందరు సగం మంది కాలేజ్ అన అసలనుకోరు హాస్టలా మీరు లేకపోతే హోమ్ నుంచేనా
కాలే
ఏంటి మరి విషయాలు ఏం చేద్దాం అనుకుంటున్నారు అప్పల్ గ్రాడ్యుయేషన్ ఏమన్నా స్టడీస్ ఉంటాయిగా డ్రీమ్స్
నేనా నీట్ రాసీ నీట్ అన్నా ఎం సెట్ అన్న రాసి బిఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకుంటున్నా
అవ్నా నైస్ కనీ మీర్ బా జదుకున్ నేనా నేను నేను ఆల్రెడీ బి ఫార్మ్ స్టూడెంని బి ఫార్మసీగా నాది
అహ ఒకే అహ విన్ పియలేదు అవ్నా ఎక్కడ మరి బి ఫార్మాసి హైదరాబాదా
వరంగల్ కరుపే వరంగల్ లో
గౌట లేకుంటే ప్రైవేటా
అంటే నాకు సీట్ వచ్చింది ఎంసెట్తోని
ర్యాంక్ ఎంత వచ్చింది
ఫిఫ్టీన్ అట్ల
ఫిఫ్టీన్ తౌజనా ఫిఫ్టీన్ హండ్రెడా
ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్
అహ
అదే ఇంకా బాగా ఎక్కువ అంటే ఫుల్ మంది రాస్తారు కదా లక్షలల్ల రెండు లక్షల త్రీ లాక్స్ లా వస్తది
అంటే ఇప్పుడు మేము ఫిఫ్టీన్త్ అ అన్నా మైసూర్ బోండా అలా పచ్చడెస్కొని
మమ్మి ఏందక్క చి ఏం చెప్పండి
ఏం లే అంటే ఇప్పుడు మీకు ఫిఫ్టీన్ థౌజండ్ ర్యాంక్ వచ్చింది కదా ఫ్రీగా నేనా కొంజం మని మీరు పెట్టుకున్నరా
ర్యాంక్ వచ్చింది కానీ కాలేజ్ లో మనం పెట్టాలి స్కాలర్షిప్
అంటే స్కాలర్షిప్ అట్లా ఇస్తారా ఇంక ఎక్స్ట్ ఏమన్నా ఐన ఎక్స్ట్రా ఏమన్
పడితే ఒక అంటే కాలేజ్ బట్టి ఫీజ్ ఉంటది ఇప్పుడు మీడి గొట్ట వన్ ల్యాక్ అనుకో కాలేజ్ కి
అ
ఆ వన్ ల్యాక్ అయితే థర్టీ ఫైవ్ మైనస్ చేసి మీతో సెవెంటీ ఫైవ్ మనం కట్టాలి
వన్ ఇయర్కా
ఆ వన్ ఇయర్కి
ఇప్పు మీరెంత కడుతున్నారు
మా కాలేజ్ ఎయిటీ ఫైవ్ రా ఎయిటీ ఫైవ్ అయితే వరంగల్ కాబట్టి ఎయిటీ ఫైవ్ కాబట్టి మేము ఇంకా మిగతా ఫార్టీ ఫైవ్ కడుతున్నా
ఒహో
ఫార్టీ ఫై మళ్ళా ఎగ్జామ్ ఫీజెస్ కి వేరే ఉంటది లాబ్ ఫిల్ ఫీజెస్ కి వేరే ఉంటది ఎగ్జామ్ ఫీజు లకి వేరే ఉంటాది
మ్ హ్మ్
యూనిఫామ్ కి వేరే ఉంటది
మీకెప్పడి నుంచి స్టార్టు
మాకాలేజ్ స్టార్ట్ అయిందిరా ఇవటి నుంచే కానీ ఎవ్
అవునా ఆహా ఎప్పుడెళ్తారు మరి
వెళ్తాం మండే నుంచి ఇగ మండే అంటే కొంచెం పనుంది ఇగ వెళ్ళాలంటే కొన్ని వస్తువులు కూడా తీసుకోవాలి కదా హ్మ్ ఏం అటెండెన్స్ ఉంటదిరా సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ మనం ఇంటికొచ్చిన మేనేజ్ చేసుకుంటే ఏం గాదు ఉన్నా ఏం గాదు ఎక్కువ రోజులు ఉన్నా ఏ కా కానీ పోయినాంక మేనేజ్ చేసుకోవాలి డైలీ వెళ్ళాలి ఆ కాలేజ్ కి లీవ్ లేకుండా
అంటే మీరిప్పుడు ప్రైవేట్ హాస్టల్ లేకుంట అలానే ఉం
ప్రైవేట్ ఆస్టెల్ మాకు క్యాంపస్ హస్టల్ లేదు మా కాలేజ్కి
ఓహో ఫ్రెండ్స్ కల్సి ఉంటరా
ఆ ఫ్రెండ్స్ అందరం కలిసుంటాం ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్
మ్ హ్మ్ నోర్ ముయ్ ఎవరికీ ఇష్టం వున్నా లేకపోయినా అ గుడాకుల్ బ్రేక్ కొంచెం కొంచెం
ఫుల్ మెరుస్తున్నాయి వర్షం పడుతుంది
ఎడ్లా రైనీసీజన్ స్టార్ట్ అయింది కదా
కానీ ఇప్పుడే అంతే అసలు జూన్ ఎండింగ్ లో కదా రావాల్సింది కానీ వర్ష చాల్ తొందర వచ్చినాయి ఈ సారి
మ్ ఎండలు గూడా మధ్యాహ్నం బానే కొడుతున్నాయి
అవును మంచిగనే కొడుతున్నాయి అసలు దానికి దీనికి ఏముంది అయితే
అవ్ను
హ్మ్
ఇప్పుడు మీ హాస్టల్ నుంచి కాలేజ్ కి ఎట్లేళ్తారు
బస్లో
ఓహొ
సెవెన్ కిలోమీటర్స గా ఫస్ట్లో కాలేజ్ బస్సు లో పోతుండే మంత్లీ టువెల్వ్ హండ్రెడ్ ఏమో కాలేజ్ బస్ కి ఇయర్లీ ట్వెల్వ్ థౌజండ్ అయ్యేది
మ్
ఇప్పుడు ఇగ ఆర్టీసీ ఫ్రీ అయ్యేసరికి మేము ఆర్టీసీ బస్సెస్కెళ్తాన్నాం సెవెన్ కిలోమీటర్స్ ఒక త్రీ బస్సెస్ ఎక్కాల్సి ఉంటది మా కాలేజ్ మళ్ళ వేరే ఊర్లో బవ్ మేం కాలేజ్ వొయత్ సార్కే ఈవెనింగ్ సెవెన్ అయితది అంద్కె సెవన్ అవుదే ఒక్కోసారి సిక్స్ తర్టీ అయితేది కానీ కాలేజ్ అయిపోయేది మాత్రం ఫోర్ తర్టీ ఇక
బస్ ఎస్తడుకుడు అట్లా లేదు
అట్లా లేట్ మళ్ళా బస్సెస్ ఉండేయి ఉంటే ఆపర్ ఎక్కువ మంది ఉంటే మళ్ళా మనం ఎక్కుం కదా ఎక్కువ మందుంటే చానా తొక్కుతారు అందుకే మస్తు వర్షం పడుతుంది అంటే గాడపు బాగా వస్తుంది గాలి ఆఫ్టర్నూన్ అంతా ఫుల్ ఎండ కొడుతుంది ఎరండకలు ఎండక నైట్ అయ్యేసరికి వెదర్ మొత్తం చల్లగాయితాంది చలికాలం మన వర్షాకాలం అలా
అవునువును
అదేగా ఇంకేంటి మ నర్సీ ఇంకా నా బెటర్ నీట్ రాష్ ఎమ్బబిస్ చేస్తే ఇంకా బెటర్ కదా
ఆ బెటర్ గాని నీట్ బాగా కష్టం మచ్చడు చాలా అంటే చాలా
చాలా కష్టం మనం ఇంకా బుల్ అసలు కొంతం అంటే మనం ఇంత తక్కువ ర్యాంక్ల్ జోట్ల ఎంత తక్కువ ర్యాంక్ తెచ్చుకుంటే అంత బెటర్ రా నువ్ ఇంక టెన్ థౌసండ్, ఫైవ్ థౌసండ్ ల తెచ్చుకుంటే ని కింకా బెటర్ వ ఇమ్ మన బిటెక్ వాళ్ళ లాగా ఎక్కువ తెచ్చుకున్నా వా వన్ ల్యాక్ తెచ్చుకున్నా వాళ్ళకి టాప్ యూనివర్సిటీ వస్తది. టాప్ కాలేజ్ వస్తు అవి ఏం చూడరు. ఇస్ క్యాస్ట్ ప్రకారం ఇచ్చిస్తారు మన మెడికల్ల్లో అట్లుండయి మెడి మన బైపీస వా మనకు అట్ల ఉండదు ఎంత తక్కువ తీసుకుంటదు కొంత మందికి ఫార్టీ ఫైవ్, ఫిఫ్టీ ఫైవ్ వచ్చిన సీట్స్ రావు. వన్ లాక్ లోపు వచ్చినా సీట్స్ రావు, వన్ ల్యాక్ తర్వాత వచ్చినా సీట్స్ కొన్ని ఉంటాయి సీట్స్ మనకి
అ ఉవ్వ
మరి బీటెక్ చేయాల్సిందిగా బీటెక్ కూడా చేయ్యచ్చు ఏముంది అప్ప వాళ్ళ డిసిజన్ చేంజ్ అయి తెదు లే నిదే లా చేసుకోవచ్చు, బీటెక్ చేసుకోవచ్చు.
అ ఎ బైపిసి ఒక బీటెక్ కుండదు ఎంపీసి వాలకి బిటెక్
నువ్ ఆల్రెడి ఫస్ట్ ఇయర్ కంప్లీటెడా?
అవును
ఆహా నేను ఇప్పుడే నువ్వు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఏమ అనుకుంటున్నా జాయిన్ అవుతావేమో పషలు అయిపోయింది బైపిసి ఇవి ఉన్నాయి అగ్రికల్చర్ మంచిగా అగ్రికల్చర్ ఉంది. హార్టికల్చర్ ఉంది నర్సింగ్ ఉన్నాయి. అది డాక్టర్ ఉన్నాడు
నాకు ఆల్ ద బెస్ట్ అవును గాని అగ్రికల్చర్ అక్క ఓదండి జ రాసి అనిపిస్తారు నాకు
ఎందుకు?
ఏవో
కాకపోతే అళ్లా ప్రైవేట్ జాబ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ కి కొట్టుకోవాలి మరి గవర్నమెంట్ కి కొట్టుకుంటే బా కాల కాంపిటిషన్ ఉంటది.
ఉమ్
నర్సింగే చేయ్ అది కూడా బెటర్ మంచి గవర్నమెంట్ ఎగ్జామ్స్ అంటే మా పిన్ని ఒక నర్సింగ్ శ్రద్దమ్మ కి ఎయిటీ కేనేమొ శాలరీ
ఇప్పుడు కసమిస్
మ్ ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటాది. నేనైతే బీఫామే ఇగ నేను ఆహ్ అది అసలు ఇది అసలు. ఆప్షనే లేకుండే హార్టికల్చర్ చేద్దాం అనుకున్నా కానీ సడన్గా ఇగ బి ఫార్మసీ. చిల్ పెట్టుకున్నా ఎంసెట్. ఫామిలీ ఐనా బిఫామ్ అయినా పెట్టుకున్నా కతం బీఫామ్ లా. వచ్చింది జాయిన్ అయిపోయిన తర్వాత ఆయినంక తెలిసింది ఎందుకు జాయిన్ అయినా వేరేది తీసుకుంటే అయిపోయే. చానా టఫ్ ఉంది. ఇంటర్ల అమ్మా ఫోర్ ఇయర్స్లా.
ఇంకా టూ ఇయర్స్ ఉందా.
అవును.
అంటే మీరు టెన్త్ తోనే వెళ్ళిండ్రా లేకుంటే ఇంటర్ జాయిన్ అయ్యిండ్రా.
ఇంటర్ చేసే కదా పోతాం టెన్త్ తో ఎందుకు వేళ్తాం రా టెన్త్ చదువు. కున్నా ఇంటర్లా ఇంటర్ల మన. నైన్ ఫార్టీ ఏమో వచ్చినాయి ఇంటర్లా మళ్ళా తర్వాత ఎంసెట్ ల ఏం చదవాలే ఇంకా. కొంచెం చదువుకుంటే ర్యాంక్ మంచిగోచ్చది కావచ్చు డైరెక్ట్ పోయినాం ఆహ్ డైరెక్ట్ పోయినా రాసి. రాసిన వచ్చిన ర్యాంక్ ఇంత వచ్చింది కద్దా నాకు అనిపించింది ర్యాంక్ వచ్చినాంక ఇంక కొంచెం మం. మంచిగా చదువుతే అయిపోవు అని నువ్వు అట్లా కాకుండా నువ్వు బెటర్గా ప్రిపేర్గా ఇప్పటినుంచి.
పెట్టినాను.
ఎంత వచ్చినాయి ఫస్ట్ ఇయర్ లో.
ఫస్ట్ ఇయర్ లో బాగా తక్కువ వచ్చినయక్క అంటే నా హెల్త్ బాగా లేకుండే.
ఉమ్మ్ ఏం కాద్రు అవేం మా మార్క్స్ ఏం కౌంట్ చేయి ఏం.
అదే ఎంసైట్ కి ఎందులో కౌంట్ కావంటే నేను కంబైడ్. ఆపరేషన్ అయింది అట్లా త్రీ మంత్స్ టెస్ట్ అన్నది అయితే. తాయిన్
ఏం కాదురా ఏం పట్టించుకొ అంతా ఇం. ఇప్పుడు చూడు నాకు నైన్ ఫార్టీ వచ్చాయి నైన్ ఫార్టీ దేనికి అసలు దేనికి లేదు అసలు ప్చ్. టెన్త్ వి పట్టుకుంటారు టెన్త్ వి మళ్లీ. మన్ మేము టెన్త్ కోవిడ్ బ్యాచ్ కదా కరోనా బ్యాచ్.
ఓహో.
యా. ఎవరు పట్టించుకోరు ఇంటర్ అంత ఇంపార్టెంట్ కాదు లైట్ ఎంసట్ ఒక్కటి మంచిగ చదుకో.